అ
వినిపిస్తుంది వినిపిస్తుంది
ఆ
అన్నం వానడాలి కదా అని వాటర్ కలిపిన
ఉంట చెయ్యాలా ఉందా
ఆ అటు పోతాయి ఇక ఇది నెట్ సరిగా రాదని ఈడనే కూర్చునా ఇక
ఓకే ఓకే వంట చెయ్యాలా ఉందా అని అడుగుతున్నా
అన్నం ఒకటి వొండాలి కూర అదే చెప్పినాక కూర ఉందని
అర్థంకాలే ఇంకా
హ్
టీవీ వస్తుందా.
పాప ఇక్కడరా ఓ బుజ్జి బియ్యం బియ్యము ఉన్నయి కదా కడుగు. కడగనీకి వచ్చా మంచిగా ఇట్లా పిసికి కడుగు రెండుసార్లు కడిగి బాగా అది బిందెలో నీళ్ళు పోయి. సరనా జల్ది చేయి బుజ్జీ.
బాగనే చేపించుకుంటున్నవుగా బుజ్జీతోటి పని
మరే ఏం చేయాలి ఇగ ఏడు అయితుంది. ఏడున్నరకి ఇగ తినే టైమ్ అయితుంది ఇగ ఇల ఈ టైంకే తింటా జల్ది.
రైస్ కుక్కరా మాములుగా చేసే రైస్
మా ఇంట్లా రైస్ కుక్కర్ లేదు గ్యాస్ మీదనే. హ్ ఆ
గ్యాస్ లనే గ్యాస్ గ్యాసే బెటర్ అంటా రైస్ కుక్కర్ వాడద్దు అంటా మాకి ఇప్పుడు కరాబ్ అయింది అన్నం వండుకునే కుక్కర్ తెచ్చుకోలే అప్పటి నుంచి రైస్ కుక్కరే వాడుతున్నాం.
అదే అదే అళ్లా ఆల్రెడీ నీళ్ళు ఉన్నయి. ఫస్ట్ అవి కొంచెం మంచిగా చేతులతో పిసికి కడుగు ఓ బుజ్జి. చేయ్
కడియు కడిగి కొంచెం బి బియ్యం కింద వడ కుండా నీళ్ళుపోయి. ఆ పోషినంకా
ఆ మెల్గగా వోయి లేెకపోతే ఈడికి తీసుకరా గిడ వొంపుదువురా నాకు గనబడుతది. అవును
మర్చిపోయినా మెల్లగా నేర్పియండి పని.
అదే అదే
అంత దోమలు ఏం ఉండవు కానీ బాగా మీద కనిపించినయి ఇగా మళ్ళా మా రూంల లేవు మరి. మీ మీద ఉన్నయి మీ మీద ఉన్నయి దోమలు.
ఆ కొన్ని నీళ్ళు వట్కపో, కొన్ని నీళ్ళు వట్కరా. ఈ ఈడ ఈడ అడుగుదాం ఈడ ఉంది కదా పో పో అమ్మా బుజ్జి
నువ్వు వాటర్ పట్టి మంచి నీళ్లు పట్టి బయటనే పెడ్తవా, లోపట మోసుకపోతవ
ఏంటిది?
నీళ్ళు నీళ్ళు పట్టి బయటనే పెడతవా మోస్కపోతవా అని అడతున్నా.
ఆ మోసుకోవాలంటే లోపటి వరకు పైప్ వస్తది. పైప్ వస్తది లోపటి వరకు. హలో
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది.
ఆ పైపు లోపట వరకి పైప్ పెద్దగనే ఉంది. కలిపినవా అదే కడినా పిస్కినవా అ ఒక్క నిమిషం ఆగు
హలో హలో
అదే పైకి మోయ్యాలే కొంచెం అయితే నాకు వినిపిస్తుంది నీళ్ళు పొయ్యి పొ రెండు మూడు చెంబుల నీళ్లు పొయ్యి పొ అ
పాల పాకెట్టు వాడతారా బయట పోయించుకుంటారా
చెయ్యి చెయ్యిట్ల ఇప్పుడు బర్రె పాలున్నాయి పొయించు ఏవి పోపించుకోము మేము ఏవి తాగాం
పెరుగు కూడా తీసుకోరా మీరు పెరుగు కూడా తినార అంటున్నా ఇ
పెరుగు ఆ బిందల వాటర్ పొయ్యి బిందెల వాటర్ పొసి పెట్టు నాన్ తయ్ నేను మాట్లాడినంకా వండుత అన్నం బిందెల వాటర్ పోయి కడినకాడికి చాలు నీ బియ్యం కింద పోతయ్ ఆ
అమ్మ వచ్చే టైం కూడా అవుతుంది మంచిగా మాట్లాడొచ్చు గాని ఇంగ ఏం చేస్తాము ఇడా పడుకునన్నా డు
పండుకొని ఉంటే ఇప్పుడు అది ఎవరింట్లో సరి చెయ్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరయితే అయిపోతది గదా తియ్ అలాగైతే నైట్ వరకు లేవకుండా ఏమి ఉండడుగా
అదే అదే అదేగా అదే అదే
ఆ
అదే ఈ నైటాయిన సరే ఇగా చేసెయ్యాలి
అట్లా ఆహ లేదు లేదు సెవెన్ వరకు అట్లా కాలీగ జిమ్కి పోతాడు ఎయిట్ కేమో జిమ్కి పోతాడు ఆ ఇగా ఈ ఇద్దరు దాంట్ల చేసి మనము ఆమెకి ఎత్తనికి రాదు కదా చూపియాలి ఫస్ట్ పక్క నుండి
అవు
ఆ ఫస్ట్ నార్మల్గా అన్ని డీటెయిల్స్ చెప్పినాక దోస్తులతో కలిసి బయట ఉన్నావా
ఆగు
నీళ్ళు పోసిన మూత పెట్ ఓ బుజ్జి
పక్కన పిల్లల సౌండ్ ఉంటది ఆడ లోపల చిన్నది పండుకుంది మళ్ళా అంతా ఓపెన్గా మాట్లాడలేం కదా
మీ అత్త ఉంది కదా పట్టుకోమ్మను ఒక హాఫ్ అన్ అవరే కదా ఉన్నాడు కదా ఆయన కూడా చెయ్యడా
అయన కూడా చేయాలి కదా దానికే ఉండాలి మోయ్యాలి కదా
అవునవును
అదే ఏ ఇగా ఎడ్యుకేటెడ్ కదా మామయ్య కి చెప్పమని చెప్పి బయటకి వచ్చినా
అర్ధం కాలే
మేము బయటికి వెళ్తున్నాం పనుంటే కాల్ చేయ్యి అని చెప్పి వచ్చిన
అయ్యో మర్చిపోతున్నా ఇప్పుడు వాళ్ళ కొత్త ఇప్పుడు ఇస్తే అది కంప్లీట్ చేసి స్టార్టింగ్ ఇప్పుడు నేను చేసినట్టు అది అర్థం ఐతదా అమ్మ మీకు
ఏ అడి పోరా
ఆ అదే అలా వెళ్ళిపోగలా అది వస్తది మీ దాంట్లో ఆమె దాంట్లో వ వస్తది ఫస్ట్ అది కంప్లీట్ చేసేసే అని చెప్పత
వెళ్తేనే నేను కాల్ చేస్తా ఏదుకంటే చెప్తా అంటున్న
ఆ ఆహా సెవెన్ థర్టీకి చెయ్యి మా అమ్మ వస్తుంది వాడు కూడా లేపోమంట లే వాటర్ పోషినా మూత పెట్టు ఇత నిన్నెందుకు పోసినావు కొన్ని వారం నిండ పోస్తావా పో మూత పెట్టే పో మూత వేసిన దాని మీద మూత
పెళ్లి చేసి నాట్కుంటా నవ్
ఏ మా అడిదిదే పెళ్ళలి చీర నే కట్టుకుందాం ఇంకేం లేదు మా అమ్మ అదే కట్టుకుం మనది ఇంకా మీ అది ఇగ ఒక పెళ్ళికే కట్టుకున్నా అ ఆమె ఏమంటుంది ఆ ఎందుకు లేవు చీరలో నిను బియ్యం పాస్కొచ్చే చీరేటు పోయింది పెళ్లి చీరేటు పోయింది అంటుంది బియ్యం పాస్కొచ్చే చీరేయింది పెళ్లి చీర రన్ను పెళ్లి చీరనే బియ్యం పోషణం ఒక చీరతోనే బియ్యం పోషణం ఒక చీరతోనే పెళ్లి కట్టుకున్నా నువ్వు ఎన్ని చీరలు ఇప్పిచ్చినావు నీకు తెలవకుండా నేనే ఎడ షాపింగ్ చేసి నీ ఎంబర్ తీసుకోలేదా నువ్వు పది చీరలు ఇప్పిచ్చావ్ నా బియ్యం పోషన్న తిక్కలేషది బియ్యం పోసిన చీర అంట అదంట కొన్నిచ్చిన చీ మీరనే ఒకరికప్పుడు అంత పడు కోనిచ్చినావా నీ కోపం వచ్చింది నాయన కానా గుర్తులేదుంటుంది అన్న ఆమెనే తీసుకుపోయి షాపింగ్ చేస్తా ఇంకా ఆమె గుర్తుకుంటదంట ఏం చెప్ పాలి గా
అ
ఆ తిక్క లేసింది ఇగ
ఎంటలండి అమ్మా అసలు మా నే ఇంతఎడలుంటే ఏప్రిల్ మై లో ఇంకెంత ఎంత ఎండలు ఉండాల్వే అసలు
ఏ మా ఏమో అదే అర్థమైతలే ఉమ్
అర్ధంగాలే అవును
మార్చ్ లే ఇంత ఎండలు ఉంటే ఏప్రిల్ మే లా ఇంక ఎంత ఎండలు
ఉమ్
పలర్ మంచి నడుసంతా మీద
ఆ
అందరూ మంచిగా నడుస్తున్నారు అందుకే అంటున్న
రూమా
కూలరా ఆ నడుస్తుంది ఇప్పుడు ఏమి చేస్త ఇంకా కొన్ని రోజులు అయితేయ్యాలి ఇంట్లో ఇంట్లోన్నావా పైకి వచ్చినావా
మీదనే ఉన్నానే ఇగ బయటకు వస్తావ అంటే ఆ పక్కన వాళ్ళ చ లోపడ ఉంటే చిన్నది లేస్తానని ఆ ఇ డిస్టబెన్స్ ఉంట మాట్లాడదు గాని
హ్మ్
హ మత్త కొత్త ఫోన్ తీసుకుంటాంట నా అది కొత్తది అంటే ఫో ఫ బ ఒక భర్త అంటుంద నే ఫోజీ ఫున్ లో యూటూబ్ నేను వసేస్తేని పక్కన ఆమె గలవాల ట్యూబ్ వస్తుంది వస్తు ఎ మ అకు తెరిగ రాపు మరి కా స మ్ మా కొొ ఫోన్ అన్న మస్త ఫోజి ఫోన్ ఐ యూట్యూబ్ చూ యూట్యూబ్ చూసుంటే ఒకటే అతుంది నాకు ఒక ప్లాఫామ్ మంచిపో మ ప్లాంటేషన్
యూట్యూబా
ఆ